ఆ అలా ఇచ్చుకుని అల తెేచ్చుకొనే వాళ్ళమే బాబు
ఊ నాకైతే ఫీజు కట్టేటప్పుడు ఏంటి ఆ రోజు పొద్దున్నే ఎళ్ళాలి మళ్ళీ ఎగ్జామ్ కి రావాలి ఇంట అన్ని పెట్టుకొని టెన్షన్స్ పెట్టుకొచ్చ వచ్చేదాన్ని
ఏడుపు వచ్చేసేదా ఈహుమ్ ఒక్కోసారి సిచ్యువేషన్స్ చూసి
ఊ మల్లి ఒక్ ఒకదాన్నే రావాలి మా అన్నయ్య ఒక్ సారి హాల్ టికెట్ తీసుకొని ఇకడిచ్చేనా అకడిచ్చేనా వెళ్ళి తీస్ కో తీసుకొని వెళ్ళు అనేవాడు
ఆం
మళ్ళీ మాకేమో దూరం కదా ట్టలో వచ్చి మల్లి తీసుకొని అక్కడికి ఎగ్జామ్ కి వచ్చి రాయాలి
కదా అప్పుడు నీ గురించి అసలు ఆలోచించి ఆలోచించలేదు అంత దూరం నుంచి వచ్చేవారు మేము ముగ్గురునే ఎగ్జామ్ కి మేమంటే ఇక్కడ లో కెల్ లోకలయినా గానీ మనకే వేరే ఊరేసేవాడు గదా
ఊ
నాకడికి మా అన్నయ్య పాపం పనికొచ్చి మా అన్నయ్య చాలా ఇబ్బంది పడిపోయేవాడమ్మ నాకు ఎగ్జామ్స్ అంటేను లంచ్ కు వచ్చేవాడా బోన్ చేసేసి నన్ను తీసుకొచ్చేవాడు ఒక్కోసారి నన్ను బోన్ చేయకుండా నను దించేసి వచ్చి తినేసి మళ్ళీ పనికెళ్ళేవాడు మళ్ళీ సాయంత్రం నా కోసం మళ్ళీ పనిలోంచి వ వచ్చి మళ్ళీ నను దించి మళ్ళీ ఎక్స్ట్రా పని చేయడానికి ఎళ్ళేవాడు అయ బాబాయ్ చాలా ఇబ్బంది పడిపోయేవాడా అందుకే మా అమ్మ నువ్వు వెళ్ పో నువెళ్ళిపో నువెళ్ళిపోవచ్చు కదా ఆటో కి వెళ్ళిపో అనేది
ఊ
నాకేమో ఆటోకెళ్ళడానికి భయము
ఉమ్ ఉమ్ నాకే ఇంటర్ ఇంటర్ వరకు నాక్ కూడా ఒకదాన్నే రావడం అలవాట్లేదు ఆ మా అన్నయ్యే ఇంటికి తీసుకొచ్చేవాడు
మిక్ బస్సు ఉండేదిగా
ఆ అదే బస్సు ఉండేది బస్సు కూడా ఉండేది ఒక్కొక్కసారి ఏంటి ఈ బస్సు లేట్ ఉన్నపుడు దారం అలాగే అలా వేళ్ళలో కూడా తెలీదు అప్పుడు కూడా నాకు ఆటోకి వెళ్ళడం రావడం భయమే డిగ్రీకి వచ్చాక అలవాటు అయిపోయింది ఇంకా ఆటో అంటే
ఊ నువు ఒకద్దానివే వెళ్లొచ్చేత్తావ్ నాకు ఇప్పుడుకి అలవాటవలేదుగా దానికైతే అలా అన్నయోళ్ళు రావాలి వచ్చేదాకా కదలదమ్మా ఎవరికొకలికి అన్ని తనే ఉంటది లేకపో తే నన్ను బస్ ఎక్ చి వేళ్ళండి అనేది లేపోతే నన్ను బస్ స్టాండ్ కొచ్చి బస్ ఎక్కిచ్ అప్పుడు వెళ్ళు అనేది నన్ను అప్పుడికేమో చీకటడిపోద్ది నాకు
ఉహ్మ్ ఒక్కొక్కసారి ఏంటి మా తమ్ముళ్ళు తీసుకొచ్చే వోరు ఇద్దరు ఒక్కొక్కసారి అన్నయ్యకి లే ఇదేందంటే ఏండి వెళ్ళి తీసుకురండ్ర వెళ్ళి తీసుకెల్లాండ్రా అంటే అప్పుడప్పుడు తీసుకొచ్చేవారు
ఉమ్ నైనా అసలు అక్కడికి వెళ్ళనుగా నాకు అసలు పెద్ద తెలిదే బాబా ఇవ్ ఏ ఊరు ఎట్ సైడ్ ఉంటదో తెలీదు ఏదెటుసైడ్ ఎళ్ళాలో తెలీదు ఏ ఎప్పుడన్నా ఒకదాన్నే ఎళ్తే తప్పిపోతానేమో అనిపిత్తది ఎలాగెల్లి ఎలా వత్తానో కూడి తెలిదే బాబు తెలుసుకోవాలి ఇప్పుడు తెలుసుపోతే ఇంకెప్పుడు తెలుసుకుంటానో పెళ్ళయ్యాక వేరే ఊరైతే
అన్ని ఊర్లు ట్రిప్పులు ఎయ్యాలి నువ్వేమొ ఎక్కడికి రావు వస్తేనే అలిసిపోతావు
అదోకటుందే నాకు అసలు ఎక్కువ ప్రయాణాలు చేయపోయినా కానీ చచ్చిపోతాను ఓక్కను
ఉమ్
అత్తగారు ఊరు వేరే ఊరయితే ఏమో ఏమైపోతానో ఏంటో నేను ఇంకా రోజు వెళ్ళి రోజ అసలు ఏప్పుడన్నా వెళ్ళి రావాలంటే నా భయంతో కొంత ఎక్కడికి రాలేను ఇంకా అక్కడే రోజు ఉండిపోతాను ఇంకా నేను
ఒకసారి అయితే రాఖీ కట్టడానికి మా అన్నయ్య అక్కడే ఉండిపోవాల అన్నాడు ఎప్పుడు కడతాను కదా అప్పుడేమో ఒక్కసారి ఉండిపోతానంటే నేను ఒక్కదాన్నే మా తమ్ముడు ఏంటి బస్ ఎక్కితే ఒక్కదానే వెళ్ళిపోయాను రాజమండ్రి
ఆమ్
ఊ మళ్ళీ అక్కడ బస్ స్టాండ్ దగ్గరేమో బస్ స్టాండ్ దగ్గరేమో మా అన్నయ్య వెయిట్ చేత్తన్నాడు ఆ సర్లే వెళ్ళి బస్సు ఎక్కడం ఎక్కేటప్పుడేమొ మా తమ్ముడు తీసుకెళ్ళాడు వాడికేమో అక్కడే బస్టాండ్ దగ్గర రాఖి కట్టేసి ఏంటి స్వీట్ బాక్స్ ఎక్కడ పెట్టుకున్నాను తెలుసా స్వీట్ పెట్టడం మర్చిపోయాను ఇంకా బస్సు ఎక్కేక గుర్తొచ్చింది అయ్యో స్వీట్ పెట్టలేదురా అని మెసేజ్ చేత్తే నవ్వుతున్నాడు మ
నువ్వే తినే అక్క అన్న
ఆ ము అంటే ఎప్పుడు మా తమ్ముళ్ళిద్దరికి అన్నయ్యకి అందరికి ఒకసారే కట్టేత్తను వచ్చేస్తారు ఇంటికి కి
ఊ
అలాంటిది ఏంటి ఒకళు ఒక దిక్కున ఉన్నాయి ఈసారి మా ఊర్లోనే మా చిన్ తమ్ముడు ఉన్నాడు ఇద్దరు మా తమ్ముడు అన్నయ్యను అక్కడ ఉన్నారు
ఊమ్ రాఖీలు కట్టడానికి ట్రిప్ వేసావు అయితే
పెద్ద తమ్ముడు ఏమో ఏంటి నేను రాననుకుని వాడు మళ్ళీ మా ఊరికి వచ్చేసాడు అదేంటక్క నువ్వు ఇక్కడ ఉంటావు నేను అక్కడికి వత్తే నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయావా అని అంటాడు
మీరు రాఖీ పండగ బాగా చేసుకుంటారే
ఆ బా చేసుకుంటాం నాకు బాగా ఇత్తార్లే
నేనైతే డిగ్రీ లాస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు అనుకుంటా మానేశాను ఇంక ఎందులోనో ఇన్నానమ్మా యూట్యూబ్ లో మెసేజెస్ చెప్తారు కదా అన్ని వన్ టైమ్ లో బాగా మారిపోయి చూసారా మీరు నువు చూసినట్టయితే ఇకు దేవుడి గురించి దేవులో మారిపోయాను ఒక అన్ని మెసేజెస్ విని అందులో ఇవన్ నీ చేయకూడదు మనము క్రీస్టియన్సూ అవన్నీ దేవుళ్ళు య్యి క్రీస్టియన్స్ ఇవి చేయకూడదు అనేసి ఉంటదన్నమాట చెప్తాడు అన్ని మెసేజ్ అది విని మారిపోయి అయి బా ఇది తప్పు ఇంక చెయకూడదు అనేసి ఆ సంవత్సరం నుంచి నేను ఇంక క కట్టడం మానేశాను నేను మానేశాను కట్టకూడతో తప్పు అని చెప్పానని మా చెల్లొచ్చింది కదా ఇందాక తను కూడా నన్ను చూసి మానేసింది
ఉహు
అలా ఐందనమాట
అవునా ఉండు నాకేం ఆ రోజు రాఖీ పండుగ అంటే నాక్ కె అన్న గిఫ్ట్లోత్తాయ్ మా అన్నయ్య ఇచ్చేవాడ్ లే ఒకసారి వాచ్ ఇచ్చాడు ఒకసారేమో ఎండి చైన్ ఇచ్చాడు మా తముళ్ళయితే ఏంటి ఏదో ఒకటి ఇత్తారు పౌచ్ గాని పెండ కాని ఇప్పుడు మరి పెద్దోళ్ళు అయ్యారు కదా నాలుగు వందలు ఐదు వందలు అల ఇత్ తరు
మా అన్నయ్య అయితే అమౌట్ ఎక్కువ ఇచ్చేవాడే నాకు వెయ్యిలిచ్ వెయ్యిలే తెలుసా ఎందుకంటే మా అన్నయ్య చిన్నప్పటి నుంచి ఇట అంతా అవుగానే ఇంకా పనికి వెళ్ళడం మొదలు పెట్టేసాడుగా ఇంక రాఖీ అంటే సపరేట్ నాకు ఇంకా దాసుకునేవాడు డబ్బులు వెయ్యికి తగ్గిదు కాదు ఎప్పుడును వెయ్యి కంపల్స ఉండేది మళ్ళీ బాక్స్ తెచ్చివాడు స్వీట్ బాక్స్ కూడా మా అన్నయే తెచ్చుకునేవాడు
ఆ ఇప్పుడు మా అన్నయ్య వస్తాడు
కేకులు గానీ ఏదనా కేకులు గానీ లేదంటే ఇంక ఏవన్నా తెచ్చేవడు ఎందుకంటే మా అన్నకి రాగి కట్టడానికి వస్తారు కదా
ఆ ఉహ్
తెచ్చేవాడు మళ్ళీ మా అన్నికి రాఖీ కట్నాలకి ఐదు వందలకు తక్కు ఇచ్చేవాడు కాదు
ఆ
పప నేను కట్టడం మానేసిడు ఇంకెవరుదో కట్టించకోడం మానేసాడు నేను మానేస్తతే ఇప్పుడు మార్ని గోపాల్ చెట్ చెప్పుకుంటాను నేనే మానేసాను నేనే కట్టించుకోవడం మానేశాను నువ్వు కట్టడం ఏంటి అంటాడు
ఆ ఇది ఇంకా మన్ కదా
ఉ క్రెడిట్ మొత్తం కొట్టేతాడు
హ
అలా అయింది అనమాట
అదే రాగి పండగ వట్ ఏంటి భయపడిపోతార మా తమ్ముళ్ వచ్చి మళ్ళీ నాక ఎమన్నా ఇవ్వాలని చెప్పి ఎంత రారు బేగ రండ్రే నాకు ఇవ్వకపోయినా పర్లేదు మీరు రండ్ర బాబు కట్టించుకోవడానికి ఇగ అంటాను నేను
ఉ అదేంటి ధైర్యం అంట ఏదో స్టోరీ ఉంటది కదా దీనికి కూడాను
ఏం రాఖీ పండగ స్టోరియా
అవును ఉంటది నేను చదివాను అక్కడో మర్చిపోయాను ఆ మెసేజ్ చెప్పాను అన్నయే చెప్పాడు
ఉహ్ ఆ ఏంటి నాకైతే శివుడు పార్వతి సీరియల్ చూసిందని అనేదాని కదా ఉ ఆ సీరియల్ లో ఏంటి పార్వతీదేవి ఎవరికి ఆ ఎవరబ్బ విష్ణు వెంకటేశ్వర్డు స్వామి ఉంటార్ చూడు అంటే అన్నయ్య లాగా అనమాట పార్వతికి
ఆ
అన్నలాగా అయితే ఒకసారి ఆ దేనీకో ఆ ఏదో కట్తే బాగుంటది అని చెప్పి కట్టారంట స్టోరీ నాకు సరిగ్గా గుర్తులేదు అది మాత్రం తెలుసు అంతే
ఆ సరిగా గుర్తులేదు కానీ మహాభారతంలో ఈవిడికి చీరలు లాగేసినప్పుడు ద్రౌపథీకి
ఉ
అప్పుడు ఏదో ఏంటి కృష్ణుడు ఏదో చీర అడ్డుగా తన చేతికి దెబ్బ తగిలితే అది ఇప్పుతాడు కదా అదిప్పి ద్రౌపథీని కాపాడుతాడు
ఆ
దానికిమో అన్న కొంత స్టోరీ సరిగా తెలియదు నాకు కూడా ఐడియా లేదు పెద్ద
ఉ నేను మహాభారతం చూపుదామని చూద్దంటే మధ్యలో ఆగిపో పోయిందా ఇప్పుడు మళ్ళీ నాకు కనిపిస్తుంది అందులో మాభారతం అని చెప్పి ఆ
ఉమా నాకే దారి కాదు కానీ ప్రతిదానికి మా డాడీ ఇంట్లో అప్పుడు న్యూస్ పే ప్రేయించుకున్నావాడు కదా ఏదన్నా సంక్రాంతన్న భోగ అన్నా లేదంటే ఇంకేదోటి పండుగలు వతాయి కదా అసలు ఆ పండుగలు ఎలా స్టార్ట్ అయ్యాయి ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యా అని ఒక స్టోరీ చేసేవాడే చదివేసేదాన్ని తేగ చదివేస సే దాన్ని చదివేసి మళ్ళీ మా అమ్మ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని తర్వాత రోజు నాకే గుర్తుండదు మళ్ళీని అలా ఎన్ని స్టోరీస్ చదివానో తెలుసా ఒకటి కూడా గుర్తుకులేదు నాకు ఏది ఎందుకు వచ్చిందనేది ప్రతిదీ చదివాను నేను
ఉహ్మ్ నేనైతే ఎక్కువ న్యూస్ పేపర్ కనిబేతే చాలు గేమ్స్ బుకే తీసుకునేదాన్ని
అవును సండే బుక్ వచ్చేది సండే బుక్ లో స్టోరీస్ ఉండేయి గేమ్ ఇవన్నీ ఉండేయి మళ్ళీ ఇది కూడా ఉ డేదమ్మ ఏంటిది బ్యూటీ గేమ్ బ్యూటీ గురించి ఉండేదమ్మా ప్రతీదీ కనపడితే చాలు ఇంకా క చ్చేసేసి ముక్కలు దాసి పెట్టేసి దాన్ని ముగ్గులు కనపడితే చాలు అయి అయి కట్ చేసేసి దాచి పెట్టేసే దాన్ని
ఆ నేను నేను ము గుళ్ళు ఏంటి కట్ చేసేసి అన్ని పేపర్స్ పక్కన పెట్టే దాన్ని
నెన్ మొత్తం బుక్ తయారు చేసేసాను తెలుసా ఎన్ని బుక్లు చేసాను అలాగ ముగ్గులు పిచ్చి సంక్రాంతి వచ్చిందంటేప్పుడు రోజు ఓ ముగ్ ముగ్లేసేవాడు ముగ్గులు కోసం కొంత చూసేదాన్ని న్యూస్ పేపర్ ఆదివారం వత్తే మొత్తం పేజ్ అంతా వేసేసేవాడే ముగ్గులు
ఆ
ఉమ్ మళ్ళీ నేను ఆ ముగ్గులు కట్ చేసుకుని స్కూల్ కట్టుకెళ్ళలేదాన్ని మా ఫ్రెండ్ కిచేదని అల్లు కలుపుకునివారు ముగ్ వల్లువేసుకునేవారు బుక్లో
అదే నేను ఏంటి ఒక ముగులు బుక్ రెడీ చేసుకోవాలనిపించేది ఎంటి తెచే వారు కదా ముగ్గులు బుక్కులు అయ్యని నేను ఇలాంటి బుక్ ఏమైన్నా రెడీ చేసుకొని ముగ్గులు ఇంటి దగ ట్రై చెయ్యాల అనుకునేదాన్ని
కొటి దగ్గర పది రూపాయలకి ముగ్గులు పుస్తకాలు అమ్మేవాడు న్యూఇయర్ వతంది అనేసరికి మొదలెట్టేవారు కొరు కందులు ఈ చుక్కలు పెద్ద తేడా ఉండే తెలుసా సరి వచ్చేయి కాదు కలిపితే
అవును
అలా ఉండేది ఇంకా వన్ రూపీకేమో సాంగ్స్ పేపర్స్ అమ్మివాడు లాటరీలు పెట్టేవాడు మళ్ళీనీ రూపాయికి టికెటు
ఆ మళ్ళీ నేను చానలకేంటి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూసాను ఆ లాడరీ టికెటయినా తీసుకుందామని చుతే వాళ్ళుఏమో ఏంటి ఇవాళ అంటే వాళ్ళ అబ్ బ్బాయికే బా తెలుసంట లాటరీ గురించి వాళ అబ్బాయి లేడంట
ఫోన్ కట్చే